హలా
నమస్కారం అండి
ఆ నమస్కారం అండి ఏం చేస్తున్నడి తినలేదండి తినాలండి
వంటే చేసి రండి ఈ రోజు మరి
వంట వంకాయ వండి నవండి
అందరు ఏం చేస్తున్నారండి ఇంట్లో వాళ్ళంతా
డి మా సారు పడుకున్నాడు మా పాప బయట ఆడుకుంటుంది మీరేం చేస్తున్నండి అండి
ఏం లేదండి రోజలు సర్దుకున్న ఇంట్లో
ఎందుకండి ఏమన్నా ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అండి మరి
లేదండి
ఉమా
ఫంక్షన్ సేమ్ లే ఇద్ వేరే వాళ్ళది పెళ్ళలి ఉన్నది మా చుట్టాల వాళ్ళది మా ఇంటి దగ్గర అయితే ఏం ఫంక్షన్స్ లేవు
వేరే వాళ్ళ పెళ్ళికి కోసం మీరెందుకు జదుగుతున్నారని మరి
తీ సర్దుకోవద్దా అండి అంటే వాళ్ళ పెళ్లిి కోసం సర్ద్దట్లేదు ఎప్పుడు హాస్టల్ క వెళ్ళ వచ్చినా ఇల్ సర్దు తర్న్నట్టు
ఇల్లు చదురుతున్నా అంటే ఏమైనా ఫంక్షన్స్ గ ఇట్లు ఉంటేనేక్ మొత్తం చదువుతాం కదా అండి అట్లా అని అంటున్నాను
ఉమా
ఏం చేస్తున్నడి తిన్నరా
ఇంకా తినలేదండి తినాలి కాసం పడుకోవాలి సర్ది బాగా వేసిందండి తుమ్ములు బాగా వస్తున్నాయి
టాబ్లెట్ వేసుకోండి లేకపోతే ఫీవర్ వస్తుంది
టాబ్లెట్స్ అయిపోయినాయంండి ఇలా మా ఆశా వర్కరు అక్కడ వేరే ఊళ్ళ ఫో గ్రౌండ్ అట అక్కడికి వెళ్ళారు డాక్టర్ కూడా సాయంత్రం వస్తాడు
మామడు కనుక్కున్నారా
ఉన్నానండి
వస్తులుండి జలుబాయిత మళ్ళీొంగర వేసుకోండి లేదంటే ఆవిరైనా పట్టుకోండి
ఏమీ చేస్తున్నండి
ఏ లేదండి
చెప్పండి ఇంకేమన్నా స్టోరీస్ మన రీసెంట్ ఏం జరగలేదా అండి ఏంటండి
బాగా అలసిపోయిరా అండి
అవునండి బాగా ఫోన్ కాల్స్ మాట్లాడి చెవు కూడా వినపడతలేదండి
అవునండి చాలా విసుగు అనిపిస్తుంది ఇక అలవాటు లేని దానికి
ఏ ఫోన్ వచ్చినా స్పీకర్ ఆన్ చేసి ఇట్లా బయటికి పెట్ మాట్లాడదాం కాని ఈ ఫోన్లు ఏమైనా చెవు దగ్గర పెట్టుకొని మాట్లాడం కదా అండి
మళ్ళీ ఆప్షన్ లేదండి స్పీకర్ ఆప్
అదే అట్లా అని ఇబ్బంది అయితాందండి
కూడా ఆప్షన్ ఇస్తే బాగుందండి
ఏం మాట్లాడాను నేను మరి ఇంతసేపు
రామప్ప గురించి ఇలా కూటకుల్లు అని ఉంటదంట కదాండి ఇక్కడ ములుగరు డిస్టిక్ట్ లో కోట గున్లు అని ఉంటాయండి ఆ చాలా బాగుంటాయి వాటి అది ఇట్లా మాములగా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇట్లా తీస్తారట అంట
ఆహా అప్పుడు అప్పుడు మా పెళ్ళిలు అప్పుడు ఏది లేదు కానీ ఇప్పుడు ప్రతి మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటే ప్రీ వెడ్డింగ్ అని అవి బాగా తీస్తారు కదా అండి
అవును అండి ఇప్పుడు మొత్తం ఫ్రీ అది ట్రెండింగ్ ఇప్పుడు ఇగ ప్రీ వెడ్డింగ్ సూట్ అనేది మామయ వల్ల కూతురుది కూడా పెళ్ళి ఉండే అండి ఫస్ట్ తారీఖ ఉ వాళ్ళు కూడా రేపాయిన ఎల్లుండయిన తరండ ఫ్రీ వెడ్డింగ్ షూట్ కి రమ్మని చెప్
వెళ్తారా అండి మరి
ఉమ్ అండి వెళ్ళకపోతే ఏడ్చేటట్టున్నది ఇగ
మరి మీరే దోస్తు కావచ్చు కదా అండి వెళ్ళకుంటామకి ఇబ్బంది అవుతుంది
మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయండి అంటే ఆన్లైన్ టెస్ట్ ఉంది ఒకటి ఇంటర్వ్యూ లాగా దానికి ప్రిపేర్ కావాలి
ఉ అంటే ఎన్ని రోజులు పడుతదండి మరి ప్రీ వెడ్డింగ్ షో అన్నది
మూ డేస్ అట్టండి రెండు రోజులంట అంటే ఇంతకు ముందే అది ఎంగేజ్మెంట్ రోజు కొన్ని వీడియోస్ తీసుకున్నారు అంటే వాళ్ళ ఊర్లో చెరువు గట్టా ఇట్లా బాగుంటదండి చెరువు పెద్ద చెరువు ఉంటది
ఆ
రెండు మూడు వీడియోస్ తీసుకున్నారు ఆ రోజు
అసలు అంటే ఫ్రీ అంటే వాళ్ళే ఫ్రీగా చేసి మనకి ఇస్తారా లేపోతే మనమా మనీ పే చేయాలా
మనీ పే చేయ్యాలండి మొత్తం లక్షన్నర అంట వెడ్డింగ్ షూట్ కి
అవునా మరళ ప్రీ వెడ్డింగ్ షో అని ఎన్ తెచ్చిరండి మరి
ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే వెడ్డింగ్ ముందు అన్నమాట పెళ్ళికి ముందు షూట్ చేస్ న్నారు కదా అందుకే అట్లా ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు
ఆ ఫ్రీయా అని అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు ఫ్రీగా చేసిస్తారు కావచ్చు ఏమో అని నేను అనుకుంటున్నా
అహా ఫ్రీ కాదండి ప్రీ ప్రీ వెడ్డింగ్ షూట్
ఉంటదా
ఏంటండి విశేషాలు మరి ఇంట్లో ఎవరి పెళ్ళి అండి
ఇప్పడు వరకు అయితే ఎవరి లేవ్వండి మరి
ఉ
అంటే మా రిలేషన్ వరకు అయితే ఎవర లేవు చెప్పలేము ఇ ఇప్పటి వరక అయితే
ఇక టూ డేస్ ముందు అట్లా త్రీ డేస్ ముందు అట్లా తెలుస్తుంది ఇక
ఆ
చాల కష్టమండి ఎండలు తిరగాలంటే
సారువా అమ్మ స్చ్చిపోసాం కావచ్చ అడి ఏం పెలివి ఏంటి ఎంత కష్టమంట అంత కష్టమ కట్టంద
అకడ ఏందు క అంత మరి విశేష అదు
హలో
రో ఇంత ఇస్తుందా అండి వాయిస్
స్తు ఇసే వినిపిచలేదండి ఆ చెప్పండి ఇంకేంటి మరి మీకు ఎగ్జామ్ ఉందంటారు మరి ఇప్పుడు వెళ్తారండి ఇప్పుడు మ్యారేజ్కి
ఆన్లైన్ టెస్ట్ అండి ఎగ్జామ్ అంటే
అదే రైటే ఆహా ఫోన్లు చేసుకోవడమా ఆ ఇప్పుడు వెళ్తారా మరి తనతోటి
ఆ వెళ్ళాలండి తప్పే అది లేదు
ఆహా
ఏ నిజా ఎప్పటి ఊపోయిారులే
అంటే ఇప్పుడు అక్కడ వేసుకునే డ్రెస్సెస్ గ ఇట్లా వాళ్ళు ఇస్తారా మరి మనం తీసుకెళ్ళాలండి
మనమే అండిక ఈగ
అళ్లా వాటికి వేరే తీసుకోవాల అండి
ఆ వాటి చీరే తీసుకోవాలండి మనకి మ ఇంతకు ముందు ఉంటే
ఉమా ఆ
మీరుజు షాపింగ్ చేస్తారంట ప్రీ వెడ్డింగ్ షూట్ కోసంల్ నుంచి చూంటాయి కావచ్చ రెందు ఎక్కువ టైం లేదు వాళ్ళకి మారేజి
ఆ
ఏంటంటే అర్థం అయితలేదండి
మొత్తం ఫ్యాషన్ అయిపోయిందండి ప్రీ వెడ్డింగ్ షూట్
మర ఏనా అద
వాళ్ళ మ్యారేజ్కి అయితే అసలు బాగా అసలు ఘోరంగా అయిపోయింది కదా అండి ఆహా చూడు అంటే ఆ రోజు మ్యారేజ్ రోజు చూడలేదా మీరు మ్యారేజ్ రాలేదాన్న
రాలేదండి అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయంండి
మొత్తం మ్యారేజ్ అయిపోయాయి దాక మొతం వాళ్ళదే పెళ్లి రోజు కూడా పెట్టే కదండి ఆ రోజు స్టేటస్ నెంబర్ ఉందాండి వాళ్ళది మీ దగ్గరా ఆహా తను పెట్టలే వాళ్ళ అబ్బాయి వాళ్ళ సిస్టర్ పెట్టింది ఆ వ్ ఓకే ఓకే ఆలా సిస్టర్ది నా దగ్గర ఉంది నెంబర్ కాబట్టి, ఆ ప్రీ వెడ్డింగ్ షోది దే స్టేటస్ పెట్టింది అన్నట్టు
అవునా
అట్ల చూసిన
వాళ్ళు పెట్టుకోలే కదండి పెట్టుకుండేది ఎప్పుడైనా చిన్న చిన్న వాటికైనా,
ఏమో తనైతే పెట్టలేదు వాళ్ళ మమ్మీ సాయంత్రం వాళ్ళ మమ్మీ పెట్టింది. ఇగ పొద్దున్నే వాళ్ళ సిస్టర్ పెట్టింది. తనే తనైతే పెట్ ట్టలేదు మరి ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు
పెట్టుకోలేదు ఆమె
ఎందుకు పెట్టుకోలేదో ఏమో
ఇట్లా ఒక్కటే పెళ్లి చూసి షాక్ అయినండి ఐదుగుర్ని పె ఐదుగురిని పెట్టి పెళ్లి చేసు పోవడం
ఐదుగురిన ఆహా అవునా
అవునండి వెరైటిగా జరిగిందండి అసలు ఎట్లా అంటే అసలు వెరైటి అంటే వెరైటి
అంత బాగా జరిగిం
ఆ బానే జరిగిందండి, మనీ కూడా ఎక్కువనే కదండి.
అవునా
ఫైవ్ లాక్స్
పైవ్ లాక్సే
ఫంక్షణాల్కే ఓన్లీ ఇంత అమౌంట్ పెడితే మనకు చిన్న పటల్లో పెళ్ళిల్లే అయిపోతాయండి
అవునా
ఆ అట్లా చేసిర్రు బానే గ్రాండు రిచ్గనే ఉంది. తయారండి
టయినా హల్ది బాగా జరిగిందా అండీ మరి, హల్దీ ఎట్లా జరిగింది?
ది కూడా బాగానే జరిగింది గాని బాగా నైట్ అయిందండి.
అవునా
నైట్ లేక్కడ సిక్స్ సెవెన్ అండ్ డి ఏన్న టెన్ ఎవ్వరు రాలేదండి ఒన్లీ మీమ్ వరకే ఓ జంటలు జంటలు లాగా మేమే అంటే అక్కడికి పోయినోళ్ళార్ క బయటోళ్ళు ఎవ్వరు రాలే
ఆహా
ఆ పెళ్లి కి వెళ్లిన వరకే ఆ పెళ్లి కి వెళ్లిన వాళ్ల వరకే అటు ఇటు ఒక పది జంటలు ఉన్నట్టున్నాయన అంతే
అవునా అండి
ఉ.. అ పి